ఆ హలో ఆ వినిపిస్తుంద అండి మా వాయిస్
ఆ చూస్తుందం ఏం కాల చెప్పండి
కొంచెం గట్టిగా మాట్లాడరాండి కొంచం
అయ్యో చైత్ర నీది ఒకటి ఊసిపోయింది నీది ఒకటి ఊసిపోయింది ఇట్రా ఇట్రా శేట్లాడి ఈ విష
హలో హలో చెప్పండి
ఏం చేస్తున్నరండి
ఓకే ఆ ఈరోజు మనం ఏదైనా టాపిక్ గురించి సంభాషిస్తామా అండి
ఆ సంభాషించండి
మీరు చెప్పండి మీకు ఒక ఇష్టమైన పండుగల గురించి
నాకు ఇయల ఇష్టమైన పండుగ ఉగాది అండి ఎందు కంటె ఉగాది రోజు
ఉమ్ ఆ వినిపిస్త్
ఆ ఉడాది రోజు ఏందంటే ఉగాది పండుగ అంటే నాకు ఇష్టమండి ఎందుకంటే ఉగాది లో మనం జరుపుకుంటాం కదా
ఓకే
ఆ ఉ-ఉగాది పండుగంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఉగాది రోజు మనం జప్పుకుంటాం కదా జరుపుకునే పండుగని ఉగాది అంటారండి అది మన తెలుగు సంవత్సరం పండుగ అండి
అవునా అంటే ఇప్పుడు న్యూ ఇయర్ ఉన్నాది చాలా వేరే వేరే నా అండి లేకపో తే రెండు ఒకటేనా
అంటే అది న్యూ ఇయర్ అనేది ఇంగ్లీష్ ఇంగ్లీష్ న్యూ ఇయర్ అండి ఇప్పుడు ఇది ఉగాది అనేది తెలుగు న్యూ ఇయర్ అండి ఈ ఇది మన బ్రిటిష్ వాళ్ళు పెట్టారండి మనకు బ్రిటిష్ వాళ్ళు పెట్టింది ఇంగ్లీష్ జనవరి ఫస్ట్ అండి
ఓకే
తో పెట్టింది మన తెలుగు వాళ్ళు పెట్టింది ఉగాది అండి
అవునా ఏం చేస్తారండి మీరుగాది రోజు
మేము ఐదు పంచామృతాలతో మేం పచ్చడి చేస్ కుంటామండి పంచామృతాలు ఏంటి ఏంటి అంటే కారం ముప్పు చేకూర ఒగరు అన్ని న్నీ కలిపి రసం చేసుకుంటాం అండి
అది ఎవరు చేస్తారండి మీ ఇంట్లో
అది ఎవరు చేస్తారండి ఎవరైనా మా అమ్మనే చేస్తే మా డాడీ చేస్తారు అట్లా అంటే ఇక్కడ ఏందంటే ఏ ఎవరైనా చేయొచ్చండి అది ఒక ఆచారం అని అయితే ఇంకొకటండి చారు కూడా చేసుకుంటారండి బచ్చారు
ఆహా వేటితోని చేస్తారండి అవి
వేటితోనే చేస్తారూ అండి పిండితోనే చేస్తారు కదండి ఆ ఈ పిండితోనే చేస్తారు కదా మీది
ఆ మీకు తెలుసా అండి ప్రొసీజర్
ప్రొసీజర్ ఏమి ఉందండి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ ఫస్ట్ పిండి తీసుకోవాలి రుద్దాలి పెట్టాలే వేయించాలే మ్ నీకు తెలుసా అండి
మీకు ఇష్టమా అండి భక్షలు అంటే తింటారండి
తింటామండి బచ్చాలు ఇష్టమే అన్ని ఇష్టమే అండి నాకు ఎందుకంటే నాకు బచ్చారతోనేవి న చాలా అనుబంధం ఉందని
ఓకే ఎలాంటి అనుబంధం అండి
భక్షాలు తినంగానే నా మైండ్ షార్ప్ అవుతుంది నేను ఒక జ్ఞానోదయం నుంచి ఉద్యో ఉద్భదిస్తా అన్నట్టు
ఓకే మీకు దేవభక్తి అంటే చాలా ఉందాండి
ఆ అవునండి నాకు ఎందుకంటే దైవంతో కూడిన భక్తితో అంటే నాకు దైవ భక్తి అంటే ఇష్టం అండి ఎందుకంటే దైవాన్ని నమ్ముకుంటే నువ్వు ఏం జరుకుంటె అది అయితాతండి
ఓకే ఓకే మీకు ఇష్టమైన గాడ్డెస్ గురించి చెప్తారా అండి
నాకు ఇష్టమైన గాడ్డెస్ కూంచునోలు మా తల్లి మా తల్లి పార్వతమ్మ హుమ్ పార్వాతమ్మ తల్లి చాలా ఔపికవంతురాాలండి అయితే ఏమైందం ఒకప్పుడుం మా తండ్రి శివయ్య మా తల్లి పార్వతమ్మ అంటే పార్వతమ్మ ఒక ఒక సందర్భలా ఒక కొరుకు కున్ కొట్టుకున్నయ్యండి ఆ కొడుకు పేరు వె వినాయకుడు
ఓకే
అయితె ఆయనకు చెప్పి వెళ్తుంది అన్నట్టు ఇవర్ని రాణియకు నేను లోప ఉంటాను అని ఒక గీత గీసి ఎవర్ని రాణియాకు గీతం దాటి అని చెప్పి వినాయకని చెప్పి పంపిస్తదండి
ఓకే
అప్ అదే టై ల మా తండ్రి శివయ్య చేస్తడండి మా శివయ్యకి తిలువదు ఆ వినాయకుడు అట్లా పెట్టి పంపించిందని సో ఆయన ఆ గీత దాటుతాంటే వినాయకుడు అడ్డగిస్తే ఏ నువ్వు నన్ను అడ్డగిస్తావా అని ఆ అ విినయక్ న్ని అంటే ఆ వినాయకుదితో ఉన్నా అన్ని తలకాయ్ని తీస్తాడండి చశివుడు కోప్
ఓకే
అయితే అప్పుడు తల్లి పార్వతమ్మ వచ్చి నువ్ ఇల ఎందుకు చేసావ్ అది నిన్ పెట్టింది నినే ఇప్పుడు నాక్ అయిన తలకాయ్ ఇయ్యి మొడం లేదు కదా మొడాన్ని అతికించు మొండాన్ని అతికించు అంటే శివయ్య ఏం చేస్తాడండి
హ తనా మెడకాయ్ కోసేస్తాడు కాదండి
ఆ అదే అండి ఇప్పుడు ఆ మేడకాయ్ కోసేసిన తరువాత నెక్స్ట్ శివయ్య ఏం చేస్తారు అయన తలకాయ్ అతికియ్యాలె కదా
ఓకే అదే ఏనండి అది అవును ఆ ఏనుగు తలకాయ్ ను తీసుకొని వస్తాడు
వచ్చ ఏనుగు తలకాయ్ పెడుతడండి వినాయకుడికి అట్లా వినాయకుడు అనేది వినాయకు అనిపించ్చిందండి అట్ల
కదండీ ఏనుగు తలకాయ్ కాకుండా మరి మేక తలకాయ్ కే అయినా అలా పెట్టొచ్చు కదండి
నువ్వు ఏనుగుంటే ఏనుగు తర్ కాయ్ ఏ ఎందుకు పెట్టారంటే ఆ సందర్భంలో ఆయనకు దొరికింది ఏనుగు ఏనుగు అనేది ఏనుగుకి ఒక మోక్షం లభించింది
అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఏనుగు తూర్పు సైడు పండుకుంటాది అట్ తూర్పుసైాడ్ ఉన్న దాన్ని తీసుకురావాలండి
ఆహా మీ కూడా నాలేడ్జ్ ఉందండి వీటి మీద
ఆ అవునండి మాకు పెద్దగా భక్తులు ఎం లెవ్
ఉహు బానే
ఓకే మరి శివయ్య ఇష్టమా అండి మీకు వినాయకుడు ఇష్టమా
ఏంటండి
మీకు శివయ్య ఇష్టమా వినాయకుడు ఇష్టమా
అల ఎలా చెప్తామండి నాకు అన్ నాకు రెండు కళ్ళల్లో ఏ కళ్ళు ఇష్టమంటే నిను ఎం అన్ ఇప్పుడు చెప్పండి మీరే
ఒక్క కన్ను పోతే ఇంకొ కన్ను ఇష్టమని చెప్
అట్లా చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు మనము ప్రపంచం చూసేది రెండు కళ్లతోని కాబట్టి రెండు కల్లు ఇది మనకి ఇష్టమే కదండి
మీరు సహజాలు మాట్లాడుతున్నరండి
సహజంగా మాట్లాడుతామని ఎందుకంటే ఇది దుష్ బిరియారాబనం ఇక్కడ మనం ఇట్లా ఉండడానికి ఇక్కడ కారణం సహజంతో మాట్లాడే దాన్ని మనం దునియాలో ఆ మళ్ళీ ధూనియ అంటే ఏందండి ఓన్లీ తెలంగాణ ఏ అనుకున్నారా ఇండియా మొత్తం అండి కానీ ఇంకొకటి అండి మా తండ్రి శివయ్య వినాయకులు గొప్ప పరీక్ష పెట్టిండ్రు
ఏంటండి
అయితే వినాయకుడు గొప్పన కుమారస్వామి గొప్పన అని ఒక పరీక్ష కుమారస్వామీ ఆ ఎవరు ఇంకొక పరీక్ష పెట్టింది
ఆ అది అయ్యప్ప స్వామీ అనుకు
కాదండి కుమార స్వామి తో ఎవరికో బేట్టారండి అయితే ఎవరైతే ఈ కొండనీ తిరిగి వస్తారో వాళ్ళకి కింద భూమిలో ఆ సర్వదర్శనాలు జరుగుతాయని చెప్తారు అయితే అప్పుడు స్వామి తిరుగుతరు వత్తరు ఎందుకంటే ఆయన ఆయనే అంత అంత పర్సనాలిటీ ఉండడు కాబట్టి ఇప్పుడు వినాయకుడు ఉ ఎందంటే వినాయకుడు చాలా లడ్డుగా ఉంటారు కదా అండి
ఓకే
ఊ వినాయకుడు చాలా లడ్డుగా ఉంటారు ఎవరో వచ్చింది చుడండి గేట్ పైనా
ఓకే అండి ఆ ఇంకా అండి
అయితే ఇప్పుడు వినాయకుడు వినాయకుడు బయ వినాయకుడు బయట వచ్చాడండి బయట ఆ అయితే ఇప్పుడు వినాయకుడు తిరిగి రమ్మంటే ఇప్పుడు ఎం చేస్తాడు మా మొత్తం ముందు వస్తాడు కానీ మన వినాయకుడు ఏం చేస్తారు రీసౌండ్ వస్తుంది వినాయకుడు ఏమీ చేస్తారంటే తల్లి తండ్రి చుట్టూ తిరుగుతారండి
ఉహు
తల్లి తండ్రి చుట్టూ తిరిగితే అదే భూమి ప్రదక్షణ చేసినట్టు ఇప్పుడు ప్రపంచం రా తల్లి తండ్రిని మించిన దైవం ఎక్కడా ఉందండీ తల్లితండ్రిని ప్రేమ మనకు జీవన ప్రధానం కదండి వాళ్ళే మన ప్రపంచం కాదండి నాకి భూమి చుట్టూ తిరుగుడు కన్నా తల్లి తండ్రి చుట్టూ తిరుగుడు అండి
అవునండి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి మీరు తెలుగు చాలా స్పష్టంగా ఉంది
అది నాకు పుట్టుకతో పెట్టిన విద్య అండి నాకు అందుకు అంటే ఆ విద్యను నువ్వు అనుభవించ కాబట్టి ఈ ఆశ్రమానికి వచ్చాను కాబట్టి ఈడ నేను ఇడ మాట్లాడుతున్నాను
ఓకే మీరు ఇంకా అన్ని పండుగాలలో పాల్గొంటారా అండి
అన్ని పండుగలలో పాల్గొంటాను కానీ నాకు క్రీస్తు అయినా పాల్గొంటాను అల్లా అయినా పాల్గొ కొంటాండు మనం తెలుగులో అన్ని దేవతలను నేను ఆరాధిస్తానండి మొక్కుతానండి నాకు ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు అని కాదండి అందరి దేవుళ్లు నాకు నాకు నమ్మకం అండి అందరి దేవుళ్ళ మీద
నాకా
ఊ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు బజ్జీలు చేస్తున్నారా
లేదండి నేను నార్మల్గానే ఉన్నానండి
అవునా
నేను కూడా ఇలా అన్ని పండుగలను మేము కూడా చాలా బాగా సెలెబ్రేట్ చేసుకుంటాము
అవునా ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారండి ఎలాంటి వి ఎలాంటివి అవుట్ఫిట్ వేసుకుంటారు ఓకే
ఉగాది అయిన సంక్రాంతి అయినా దివాలి అయినా
ఉహూ మీరు అయితే కాది ఇప్పుడు మీ సంక్రాంతి చూసి చెప్పండండి సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే గొ బ్బెమ్మాలతో ఈరోజు పండుగకదండీ
అవునవునండి ఊరు చాలా బాగుంది పల్లెటూర్లో ఉంటారు అండి
ఆ న మీరు పచ్చి పల్లెటూరు వాళ్లే కదండీ
ఓకే
పల్లెటూరులోనే వాటర్ తాగిన పల్లెటూరులోనే ముద్దలు అంటే పల్లటూర్లోనే అన్నం తిన్నా నేను
ఓకే మీరు చాలా జెన్యూన్ గా ఉన్నారండి
జెన్యూన్ గానే ఉన్నా ఎప్పుడు చూసిన నాకు మాటకు తగ్గ విలువ లేదండి ఎప్పుడైతేన జెన్యూన్ మాట్లాడుతాము అక్కడే విలువ ఉంటుంది సృష్టిలో సృష్టి అంటే నాకు చాలా ఇష్టం అండి
ఏంటది
సృస్ట్ అంటే నాకు చాలా ఇష్టం అండి
సృష్టి అవుననండి సృష్టి చాలా వింతలు చేస్తుందో
అవునండి
ఉమ్
ఓకే అండి మీరు కార్య యాప్ తో మాట్లాడినం దుకు చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు
ఎందుకండి అప్పుడే పది నిమిషాలు అయ్యాయండి ఓకే అండి ఏం చేస్తుందండి